ఏం చేస్తున్నారండి ఆ ఏం చేస్తున్నారండి ఆ బాగున్నా డా మీరు బాగున్నరా ఉ అయిపోయిందా ఆ అయిపోయిందిరా ఆ మీరు మీ మీ లంచ్ అయిపోయిందా
ఆ తినేసా అక్క
అవునా ఓకే ఓకే కొంచం కఫ్రీ యేన ఇప్పుడు
ఆ ఫ్రీయే అన్నా
ఆహ్ ఆహ్ ఆ ఇంకేం సంగతిలు ఏం చే సవ్ ఈరోజు వంట
పప్పు చేశాక్కా
ఓకే ఆ పప్పు మాది కూడా అదే అయ్యో అవునా సేమ్ మా కూడా ఈరోజు గోంగూర పప్పే నిజంగా అంటే కార్య కోసం కాదు నిజంగా
హహ్ అవునులే
ఆ టా సంగతులు ఎలా ఉన్నారు వంటలు ఏంటి ఏం చేస్త స్తున్నారు స్పెషల్స్ మంచి హెల్దీ స్పెషల్స్ అవును అ
ఇంక ఈ ఎండలకి బయటికి వెళ్ళలేము
అవును అవును అసలు ని జంగా ఈ ఎండాకాలం అయితే మనం రాత్రి రైస్ మిగులుతుంది కదా కొంచెం కావాలని ఎక్కువ వేస్త్ కొని దాంట్లో పెరుగు తోడులాగా వేసేసి ఆ మోదబెడ్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఉల్లిపాయతో తింటే వేరే టిఫిన్స్ ఏం అక్కర్లేదు సమ్మర్ లో చాలా చాలా మంచిది అసలది అ అంటే ఒంటికి చలవ చేస్తది పిల్లలకు కూడా ఓం ఇది ఇష్టమే ఇష్టంమవుతది పెరుగన్నం లాగ కలిపేసి మెత్తగా పెట్టేయొచ్చు
ఉ మన అప్పట్లో ఇలాగే తింటుండే
అవును అవును కొంతమంది ఏమో ఆ పైన వాడు చూస్తుంది కదా ఆ వాటర్లాగస్త ఉంది కదా ఆ వాటర్ తాగేస్తారు అసలు గ్లూకోజ్ కంటే బెటర్ ఆ వాటర్ చల్ల గుంటయావను చల్ల గుంటగి హెల్ది బయటికి వెళ్తే ఎండకి మన బాడీ ఇదవుతుంది అంటే వాటర్ ని ఎండని అబ్జార్బ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉంటది
అవునవును ఉం
ఇంకేంటి ఈ మధ్య ఈ మధ్య కొత్త వంటలు ఏమ ఏమన్నా ట్రై చేస్తారా
కొత్తగా ఏం చేయలేదు అక్క క్యారెట్ హల్వా చేసాను
ఓ అచ్చ అచ్చ క్యారెట్ హల్వా కుడా బావ్ అఫ్ కోర్స్ హెల్ది ఫుడ్డే కానీ షుగర్ వేస్తాం కదా పిల్లలకి బాగుంటుందిలే కదా రాగి సంకటి చేస్తార అవును షుగర్ కొంచెం తక్కువ వేసుకొని జిడిపప్పులు అలా వేసామనుకో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఉం అవును అవును
ఉ
అవును అవును, మీరెప్పుడైనా రాగి సంకటి చేసేవారా
ఆ చేస్తాం, అక్క డైలీ చేసుకుని తింటాం.
అవునా
ఉ డైలీ, ఆ నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ కంపల్సరీ టిఫిన్ లాగా
అంటే రాగి, ఆ జావ కాదు, రాగి సంకటి అంటే రైస్లో, రాగి ముద్ద ఒ అవునా నాక్ చాలా ఇష్టం దాంట్లో అన్నీ చేపల కూర, మటన్ కూర అన్నీ బావుంటయ్.
అవునవును, ఉ పులుసులు కానీ, పప్పు కూర, చట్నీలా
అవునవును, అవును అవ్
హు చికెన్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ చెస్ కంపల్సరీ రాగి ముద్దవుండాల్సిందే మా ఇం
ఐవ్ అవునా, ఓకే గుడ్ గుడ్ అటువైపు ఎక్కువ తింటారన్ తింటారా రాగి ఇది రాయలసీమ ఆ ఇదైతే ఇంక అసలు ఫేమస్ అక్కడే చూసి నేర్చుకున్నాం మేమంతా వీటిల్లో చూసి ఆ, మాది ఆంధ్ర కదా ఉ ఇక్కడ ఆ అది ఎక్కువ ఎక్కువయ పెద్దగా వండరు, అంటే స్పెషల్ లాగా వండుకుంటారు. ఉ రాయ మో ఈ రోజు మా ఇంట్లో రాగి సంగ తి రాగిముద్దా అని ఆ చికెన్, మటన్ అలా ఉన్ అప్పుడు దాని కాంబినేషన్ అది
అవును
ఈ రోజుల్లో అందరూ రాగి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అందరికీ డైట్ కాన్షియస్ పెరిగింది.
అవునక్క రాగి దోశ, రాగిడ్లి ఆ రాగి జావా
అవునవును మిల్లెట్ తోటి
ఇంకా ఒక భాగం చేసే కుమారు ఆ అప్పట్లో తినే వాళ్ళు కాదుు ఎక్కువ రైసే తింటుండే ఇప్పుడు అన్ని షుగర్ అంట, బీపి ఇట్లా ఎక్కువయిపోయాయి కదా.
అవును అయితే లాన్ పోరు కాలం పూర్వకాలమే అనుకోవచ్చు ఒక యాభై యాభై సంవత్సరాల ముందు అట్లా అప్పుడు ఇది తినేవాళ్ళు చక్కగా రగి ఆ జొన్నా అన్నము అలా తినేవాళ్ళు ఆ తర్వాత తర్వాత ఆా కొర్రలు అట్లా తినేవాళ్ళు గాని తర్వాత అంతా నార్మల్ అయిపోయింది
అవును
ఫుడ్డు ఇదంతా ఇప్పుడు మళ్ళీ వెనకటికే వెళ్ళిపోయారు.
ఉ
ఫుడ్ హెల్దీ ఫుడ్ తిటానికి అందరూ ఇష్టపడరు
అవునా ఒక్క అయినా అప్పట్లో తినే మైన ఫుడ్ ఇప్పట్లో తినలేము మనం.
తినలేం ఇది అసలు వెంకటరాజు లో ఆ ఫుడ్ తింటే వాళ్ళు అంతసేపు కష్టపడేవాళ్ళు.
అవును
ఆ పొలంలో పని కానీ బయట పనులు కానీ వాళ్ళకి బాడీ తోటి ఎక్కువ వ్యాయామం ఉ
వ్యాయి మమ్లా ఉంటండేది
ఆ ఉండేది ఇప్పుడే ఉంది ఫ్యాన్ కింద కూర్చ నీ కంప్యూ ముందు కూర్చొని చేసే పండ్లు మ్యాక్సిమం అలానే ఉన్నాయి
మళ్ళీ హెవీ ఫుడ్ తిన్నా మనకి అరగదు
అరగదు కదా అందుకనే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది లే ఈ కొంచం ఒక ఫ ఫైవ్ ఇయర్స్ నుంచి డైట్ కాన్షియస్ బాగా పెరిగింది ఉ ఇంకా ఏంటి రా ఇంకా ఏమి హెల్దీ ఫుడ్ ఇంకేం చేస్తావు ఇంట్లో పిల్లలకి కానీ ఓ గుడ్ కానీ జొన్న రోట్లు చేయటం కష్టం కదా కొంచెం నాకు అస్సలు రాదు
ఈజీగా చేసేస్తా
ఎలా చేస్తారు
జొన్నపిండి లోకి ఆ సరే జొన్నల్లోకి బియ్యము మన స్టోర్ లో ఇస్తారు కదా
ఆహా ఆ ఆ హ ఆఆ
మిక్స్ చేసుకుంటా జొన్నల్లోకి ఎందుకంటే పిండి ఓన్లీ జొన్నలే అయితే తిన పిండి రొట్ట చేస్తున్నప్పుడు విరిగవి విరిగిపోతుంది ఉ మనం తీసి మళ్ళీ పెనం మీద వేసేంత టైమ్ లో మధ్యలో విరిగిపోతుంది సో మనం బియ్యం పిండి కొంచెం జిగురుగా ఉంటుంది కదా
అవును అవును
కోసము ఒక టూ గ్లాసెస్ జొన్నలు అయితే ఓ ఓ ఒక ఆ టీ గ్లాసెస్ మనా అద రైస్ యాడ్ చేసుకుంటాను
టు గ్లాసెస్ అయితే హాఫా వన్ ఫోర్త్
అవును అలా యాడ్ చేసుకుని పిండి అడిచ్చేసుకుంటాను. వాటిని వాటర్ బాగా మరిగిచ్చేసి మంచినీళ్ళు అందులో కొంచెం సాల్ట్ ఏసేసి ఆ వాటర్ నీ జొన్న పిండిలో కి కలుపుకుంటాను అది కూడా పూర్తిగా అలాగే కలుపుకోకూడదు దు వేడి వే వేడి నీళ్ల మీదా కొంచెం లైట్గా ఆ ముద్దలు ముద్ద కట్టేలాగా
హ్ హ్ ఓకే ఓకే
తడుపూ కున్నప్పుడు ముద్ద ముద్దలాగా రావాల పిండి అలా ఉ అలా తడుపుకొని మళ్ళీ కూల్ వాటర్ తో టచ్ చేసుకో కుండా మిక్స్ చేసు
ఓకే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా కొంచెం ప్రాక్టీస్ ఉంటే గాని నాకు జొన్న రొట్టెలు చేయడం అస్సలు రాదు మామూలు రోటీలైనా గోధుమ పిండి తోటి ఓకే పర్లేదు గాని ఈ జొన్నయి అయితే అస్ ఆహా చపాతి అయితే బాగా వస్తుంది రోటీల్ మంచి రావు కానీ ఈ జొన్న రోట్లు అయితే అస్సలు రావు తింటానికి ఓకే తినొచ్చు బానే ఉంటాయి. మంచి కర్రీ తీసుకొని తింటే బానే ఉంటు హు ఇంకా ఏంటమ్మా
వెజిటేబుల్స్లలోకి కూడా బాగుంటుంది. ఈ రొట్టె కంపల్సరీ ఏదైనా ఫ్రై చేసినా కర్రీలో కాగాని జొనరొట్ టి బాగుంటుంది అక్క
అవు జొన్న రొట్టె జొన్నలు రాగులు ఆ తర్వాత సజ్జలు సజ్జలతో రొట్టెలు కాదు కానీ సజ్జ బూరెలు చేస్తారు
అవునా సజ్జ రొట్ట కూడా చేస్తారు అక్క ఆ చేయొచ్చు సజ్జ రొట్ట కూడా బాగుంటుంది
నాకు సద్య రొట్టి తెలి ఏన్ సజ్జ బూరెలు తెలుసు ఉ సజ్జ పిన్ ఇందులో బెల్లం అంటేసి మా మదర్ బాగా చేసేవాడు
ఆ మనం పూర్ణం పెట్టేసి ఆవి ఆవిర్ కుడుములగా
ఆ ఆదురి కూడుములు కూడా చేసేవాళ్ళు బైవి కూడా సజ్జలతోనే చేసి సేవాళ్ళు ఈ జొన్న బూరీలు అంటే ఇట్లా ఆ కొంచెం కొంచెం సజబోరిలు కొంచెం పిండి తీసుకొని ఇట్లా బోరెల్లాగా వత్సి ఆయిల్లో వేసేవాళ్ళు
అవునన
అన్ని వెనకటి వంటలు మంచివిను మంచి హెల్దీ ఫుడ్ అసలుయైతే కదా వీటితో పాటు మంచి ఆకుకూరలు అవి రెగ్యులర్ గా ఒక రోజు మార్చి రోజు అయినా మనం ఆకుకూరలు తీసుకు కున్నామ అనుకో ఫుల్ హెల్తీ అన్నీ వైటమిన్స్ వచ్చేస్తాయి దాంట్లో
అవును డైలీ కంపల్సరీ ఏదో ఒక ఆకుకూరన తినేయాలి మనం
అవును అవును ఆ కూర ఉండాలి రోజు మార్చి రోజు పప్పు ప్రోటీన్స్ కదా ఎక్కువ పప్పులు ఆకూరలు కూడా వేసి తీసుకొని అలా వండుకొని తినొచ్చు మంచి డైట్ అవుతుంది ఓకే
స్తాం మేము ఆకూరలు జోన్నురొట్టి రాగుముద్ద
అవునవును నేవు ఆ మేము ఎక్కువ పప్పు బ్రౌన్ రైస్ తక్కువేలే కానీ అంటే మాకు పెద్ద బయటికెళ్ళి చేసే వర్క్ ఉండదు ఇంట్లోనే ఉంటాము అరగదు ఏమో అని మేం బ్రౌన్ రైస్ ఎక్కువ యూస్ చే దు ఇవే కొంచెం తక్కువ తింటాం అనమాట మామూలు రైసే ఆ కొంచెం తక్కువగా అట్లా ఇంట
ఉమ్